హలో
చెప్పండి.
మీరే చెప్పండి.
ఏం చేస్తున్నారు.
ఏం చేస్తలే మీరోక నేను మీన్నోక అడుగుతా దానికి చెప్పండి.
అడగండి.
మీరు ఒక అబ్బాయికి డబ్బులు ఎందుకు కొడుతున్నారు.
నేను ఎవరికి ఏమి కొడతలేను. అవును
మ్ అర్ యు శోర్
అవును కాని మీరు ఈరోజు ఏమి తిన్నారు.
నేను ఈరోజు పప్పు అన్నం చెట్ని
అవునా మీకు పప్పు అంటే ఇష్టమా
అవును.
నాకు కూడా పప్పు అంటే ఇష్టం.
వాట్ ఏ కో ఇన్సిడెంటెంట్స్ చనా బాగుంది కదా
పప్పు కుర్రఎలా చేస్తారో మీకు తెలుసా
నా తెలీదు మీకు తెలుసా
నాకు కొంచెం కొంచెం తెలుసు
ఆ కొంచెం కొంచెం మాతో షేర్ చేసుకోండి
తప్పకుడా
చూపండి
ముందుగా మీరు ఏ పప్పుని తినాల అనుకుంటున్నారో పప్పును తీసుకొని
హ
సరే మీరు ఎర్రపప్పు తినాలని అనుకుంటే ఎర్రపప్పు తీసుకొని దానికి శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో పోసేసి దానికి సరిపడా నీళ్లు పెట్టుకొని పొయ్యి మీద పెట్టి అది ఉడికి ఎంత వేసేపు వెయిట్ చేయాలి అంటే చూడాలి
అవునా
అది కొంచెం ఉడికాక అందులో టమాటలు మిర్చి ఇలా కొన్ని వంట దినుసులు వేసుకోవాలి
ఉల్లిగడ్డ
మీకు ఉల్లిగడ్డలు కావాలంటే ఉల్లిగడ్డలు వేసుకోండి
ఎందుకు మెరువేసుకోర
మేమువేసుకోము
ఎందుకు
నాకు అలా ఇష్టం ఉండదు
మీరుధ్యాట్లా ఉల్లిగడ స్కూటర్
గ ఉల్లిగడ్డ వేసుకోము
ఇంగ్లీఫ
నాకు ఇష్టం ఉండదు కాబట్టి
ఎందుకు ఇష్టముండదు
హ అదే అంత ఉుల్లిగడ్డకుూ నాకు పడదు
ఎందుకు అసలు
అది నాకు ఇష్టం ఉండదు అది నా వ్యక్తిగత విషయం ఇంకా నేను ఏమి చెప్పలేను
నాకు నాకు చేపర్ ప్లస్
నీకు బల్లి అంటే భయమా
నాకు భయం లేదు కానీ మీరు ఉల్లీగడ్డలు అసలు ఎందుకుంటున్నారు చెప్పుండి నా కొంచ చాల ఆశతుగా అ
అది మా వంశం నుంచి వస్తున్న పారంపర్యం ఉల్లిళ్ళగడ్డ తినం
అవునా అసలు ఎందుకు తినారు మీరు
దేవాలకుల్లి కద చేసి భక్తి చయ్యలే సో మ ఉల్లిగడ్డ తిన
అంటే దేవుళ్ళ తందరికి అయితే అంటే దేవుళ్లకు ప్రతి ఒక్క దేవురు ఉల్లిగడ్డఅయితే తింటారు